ఎంత
బావున్నావా
అవునవును
మ్ ఏం చేస్తున్నావు
ఏం లేదు నువ్వు ఏం చేస్తున్నావు
ఎంలే ఇగో ఇంతసేపు మూవీ చూసినాం చాలా బావుంది దురేందర్
టి వి ల్నా
దురేందర్ మూవీకి వెళ్ళినాం చాలా బావుంది అసలు గూస్ బంస్ వస్తున్నాయి ఆ మూవీ చూస్తుంటే నార్మల్గా అ ఆ
అంతా బావుందా మూవీ
చాలా బాగుంది అసలు అందరు చూడాల్సిన మూవీ అసలు ఇండియా పాకిస్తాన్ గురించి అసలు ప్రతి ప్రతి ఒక్క సీన్ అసలు ఎట్లా తీసిండు అంటే అసలు చాలా చాలా బావుంది మళ్ళా మళ్ళీ చూడాలనిపించేటటు ఉంది మూవీ నవ్వు కూ డ ఈసారి చూడు వీలుంటే అందులో సీన్స్ ఫైటింగ్స్ క్యారెక్టర్స్ పాకిస్తాన్ కి వెళ్లి మన ఇండియా వాళ్ళు అసలు ఎలా అంటే ఇగ అక్కడికి వెళ్ళి మంచి ఒక ఏజెంట్ లాగా చేసి సీక్రెట్స్ తెలుసుకొని కాని పా కిస్తాను వాళ్ళు మరీ అంత ఘోరంగా ఉంటారా అనేది అసలు చూస్తుంటేనే అర్థం అయితది కానీ ఈ మూవీ చూస్త అసలు నిజంగానే అట్లుంటారు అనేది క్లారిటీగా వస్తాది అన్నమాట మనకి చాలా మూవీస్ చూసినాం గాని ఈ మూవీ అంత హైలైట్ అండ్ చాలా బాగుంది నువ్వు ఏమైనా మూవీస్ చూస్యవా ఈ మధ్యలో
ఇట్లా మూవీ చూసాను
హ ఏంటి మూవీ దేని గురించి ఎలా ఉంది
చాలు
థీమ్ ఏంటి అసలు దాంట్లో హ్మ్మ్ హ్మ్మ్
లవ్ స్టోరీ అది వాయిస్ క్లియర్ గా ఉందా
ఆహా కట్ కట్ వస్తుంది చెప్ప
హీరో కి మొహమాటం ఎక్కువ దాంట్లో ఇంట్రోవర్ట్ లా
ఏంటి
ఇంట్రోవర్ట్ లా అన్న
హ అంటే మిగతా మూవీస్ లో కూడా లవ్ స్టోరీ ఉంటుందిద నార్మల్ గా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి ఇందులో థీమ్ ఎక్కువ ఏం ఉంది అంటున్నా
అ ఫిన్నెట్స్ రెండు
అవున్నా ఎన్ని హవర్స్ ఉందిది
బావుంటది
అవును ఒదాన్నే చూసావా లేకపోతే ఫ్యామిలీ వాళ్ళతోనూ హ్మ్
ఎక్స్ప్రెస్ చేయడమే అదొక ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నాడు మనం సనా హలో
ఒకప్పుడు పాత మూవీస్ లో ఉన్నంత కంటెంట్ అసలు చాలా బాగుండేది కానీ ఇప్పుడేమన్త అనిపయట్లేదు గని ఇప్ ఈ మధ్య మద్ద్యలో దురేందర్ ఇట్లాంటివి చాలా బాగున్నాయి మళ్ళీ సినిమాలు పాత సినిమాల గురించి మాట్లాడుకోవాలంటే అసలుబ్బా ఆ లిరిక్స్ గాని రాయడం సాంగ్ చాలా బాగుంటధి అసలు వింటుంటే వినాలనిపిచ్చేది
ఎవరిది పౌండ్సు
అర్ధం కావట్లేదు వాయిస్ మీది
సాంగ్ సంజన
ఆ అసలు నైన్ ట్రిస్ అంటేనే సూపర్ సాంగ్స్ అసలు ఆ సాంగ్స్ అయినా మూవీస్ అయినా కనీ ప్రతి ఒక్క మూవీ ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటది గదా దాన్ని గె ఆ తీసుకోవాలి పాజిటివ్ ఉంటుంది నెగటివ్ ఉంటుంది కని మనం తీసుకునే దా ఉంటది పాజిటివ్ తీసుకోవాలి ఎప్పుడైనా గుడా
ఇప్పుడున్న హింపేసంట ఏ
మ్ము ఎంటి హలో
హలో
ఆ ఇప్పుడు చెప్పు వాయిస్ క్లియర్గున్ది
ఇప్పుడున్న వాయిస్ లో అంత రిపీట్గుండదు అంటున్నా
ఆ అవును మొత్తం లవ్ గురించి దాని గురించే ఉంది గాని
ఆ అవును ఇందులో గుడ మనం పాజిటివే తీసుకుంటే బాగు అంటె
ఉమ్ హాయ్ నాన్న మళ్ళీ దాంట్లో మూవీస్ గానీ థీమ్స్ సాంగ్స్ రాసే వాళ్ళు గుడా చాలా బాగా రాస్తున్నారు
హ్మ్ ఆ ఇంకా మూవీస్ ఏం జూస్తున్నావు రీసెంట్గా
రీసెంట్గా సిరీస్ చూసిన చాలా బాగున్నాయి మనీ గురించి గాని
హమ్
ఆమ్ మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ చైనా చూసినా చాలా బాగుంది మూవీ
నేను లాస్ట్ కృష్ణ వెబ్ సిరీస్ కపుల్ ఫ్రెండ్లీ
అవునా అవును కపుల్ ఫ్రెండ్లీ విత్ చాలా బాగుంటాది
అ
హమ్ మేడిన్ చైనా కూడా దాంట్లో థీమ్ ఏంటంటే అనుకున్నది సాధించాలి వెళ్ళాలి అని చెప్పేసి ఉంటాది చిన్నపటి నుంచి దానికి చిన్నపటి నుంచి దానికి డ్రీమ్ ఉంటాది అన్నమాట చైనా వెళ్ళాలి వెళ్ళాలి అని
సో అందులో చైనా వెళ్ళడం
జరుగుతుంది అంటే బాయ్ ఫ్రెండ్ తీసుకెళ్తాడు కాగాని బాయ్ ఫ్రెండ్ ఇక్కడ మోసం వేస్తాడు మొత్తానికి అయితే దాన్ని పంపించేస్తాడు వాళ్ళ ద డాడీ దగ్గర నుంచి మన అ తీసుకుంటాడు మళ్ళ డాడీకి అయితే దా హీరోయిన్ కి తెలియదు ఇక్కడ వాళ్ళ డాడీ దగ్గర నుంచి తీసుకునేది ఆ డబ్బులు వాడు తీసుకుని దాన్ని చైనాకు పంపించేసి వెళ్ళిపోతాడు అది తర్వాత రికగ్నైజ్ అయితుంది కానీ అదేంటో నిరూపించుకొని ఎంతో కొంత మనీ గ్యాదర్ చేసుకొని సంపాదించుకుని మళ్ళీ ఊరికి వస్తుంది తన కోసం చైనా నుంచి నలుగురు వస్తారు మళ్ళీ విలేజ్ కి బాగుంటంది అయితే
ల్య చైనా వెళ్ళాడం
ఆ ఎక్కడో ఎక్కడో చిన్న గ్రామంలో ఉన్న అమ్మాయి కోసం చైనా నుంచి ఓ నలుగురు కుల్లా కుర్రాళ్ళు అని, ఒక ఫోర్ ఫ్రెండ్స్ వస్తున్నారంటే అది పెద్ద విషయమే కదా మళ్ళీ దాంట్లో ఒకటి ఏంటంటే ఆ మదర్స్ హోల్డ్ అయిపోతారు కదా వాళ్ళని పట్ పట్టించుకోరు, పట్టించుకోకపోతే వాళ్ళకి ఎలా ఉంటది ఆ టై లో ఎంజాయ్ చేయడం గానీ ఏదో ఒక వర్క్ చేసు కొని వాళ్ళ మీద వాళ్ళే బతకడా, బతకాలనేసి అట్లా ఉంటది, థీమ్ చాలా బాగుంది అది అంటే చాలా వరకి జాబ్స్ అట్లా చేయిస్తూ, మ్యారేజెస్ అయిపోయిన తర్వాత ఎక్కువ పేరెంట్స్ ని పట్టించుకోరు కదా
అందులా వేడ
వాళ్ళకేమో ఎంజాయ్ చేయాలని ఉంటది పిల్లలతోనే మన
సో అది సిరీస్ లో పెట్స్తారా
మ్ అవును అ
ఇట్లాంటి మంచి మంచి వూ ఇస్తే యూ కొంచెం ఇన్స్పైర్ అయ్యి ే అయితే
దిల్ ఆ ఈ సాంగ్ ఉంట దిల్ అయింది అనేసి
ఆ నా పేరు సూర్య
ఆ మూవీ కూడా అసలు చాలా బాగుంటది కోపాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ఎంత పేషెన్స్ ఉండాలి ఎక్కడ ఎలా మన మైండ్ ని యూజ్ చేయాలి చాలా బాగుం ఇట్లాంటి మూవీస్ అయితే చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటాయి మళ్ళీ ఏదో ఒకరు నేర్చుకోదు వెళ్ళొచ్చు ముందుకి ఇంకా
అవును ఆ మూవీలో కూడా గురించి
మ్మ్ ఆర్మీ గురించి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అసలు చాలా కష్టం మన కోసం ఆర్మీస్ మనం ఇండియా బోర్డర్ లో ఫైట్ చేస్తున్నంటే ఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్
వాళ్ళక్కడ మనం ఇంత హ్యాపీ గా ఉండాలడి ఇప్పుడున్న సిచువేషన్ ఇండియాలో ఉండడమే బెస్ట్
చాలా పాకిస్తాన్ కి వెళ్తే తినడానికి ఫుడ్ కూడా ఉండదట అక్కడయితే వేరే కంట్రీస్ లో అయినా కూడా అంతే నార్మల్ గా ఇండియాలో మనకి రిలేషన్షిప్స్ గానీ ఏదైనా కూడా ఒక బాండింగ్ మీద మనం డిపెండ్ అయి ఉంటాం అండ్
ఇంకా మెయిన్ గా తెలుగు స్టేట్స్ లో
మన ఫెస్టివల్స్ గానీ ఏవైనా కూడా బాగుం ఒక్కటి కూడా ఒకరి ఒకరికి ఒకకరు హెల్ప్ చేసుకుంటూ
మన కంట్రీ మన స్టేట్ లో ఇంకా ఎక్కువ చూస్తాం
ఎక్కడికైనా వెళ్ళినా కూడా మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా చెప్ ఉంటారు కొంచెం సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఒకరికి ఒకరు నేను ఉన్నాను ధైర్యాన్ని ఇచ్చుకుంటూ వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ ఇచ్చి వాళ్ళని ఇంకా వాళ్ళ గమ్యానికి చేరుకునేటట్టుగా చేస్తూ ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడే బెడ
ఎన్ని గొడవలు అయ్యిన ఏమైనా అసలు ఒక హెల్ప్ చేయాలి అనేసరికి అందరి దగ్గరికి వస్తారు
ఆ అదే
విలేజస్ ముప్ప ఉ అ ఇ అక్క ఏనా పక్క
సరే మరి ఉంటాం బాయ్
ఉ బాయ్
బాయ్